హా హలో
ఆ చెప్పు
ఏం చేతున్నావ్
డాపను కూర్చోడు ఇప్పుడే బట్టలారేసాను
బట్లారే ఆరేసి పనిజెతున్నావా నువ్
య
ఎవరు ఉతుకరు బట్టలు
అమ్మా
ఇ నేన పడుతుందా ఫోన్ ఇప్పుడు
వినపడుతుంది
ఇంకా అవలేదుంట ఆరేయడం బట్లో ఆ ఆహా తిన్నను
నేను కురా
వేర తెచ్చకోర మళ్ల్మేకాల
మనగ ఎల్సత్ పోని
అన్న
కాల్ వెల్డపోయినకి అట్లకి
ఆ
చచ్చిపోయింది
చిన్నదోడా
చిన్న తోడ చచ్చిపోయింది పెద్ద గ ఏది ఒకటి పేయి చచ్చిపోయింది
ఏది ఆఓహో పెద్దద చచ్చిపోయింది అది
ఆ చిన్న ద మన్న అమేసర్ కాళ్ళడిపోని అని కోసే బోడికి
అమ్మెసరా చచ్చిపోయింద
నెహరు
ఇప్పుడు పెద్ద గదిలో ఉన్నాయి రెండంతేనా
ఆ
ఆహా మరి అదేమైంది దున్నపోతు
అది బావొళ్ళకిచ్చేసారు మేపి అమ్మని బావ్ బావోల్కి చేసారు ఆర్ నెళ్ళు మేపాకిస్తారంట
అవునా ప్రిగాన డబ్బుల్కా
డబ్బులుకేనంటా
డబ్బులకేనా ఏదో ఆరు నెళ్ళు మెప్ పకా డబ్బుల్ తీ తెచ్చుకోవాల మ్ హు ఎంతిత్తే అంత వెయ్యి రూపాయలు ఇత్తే వెయ్యి రూపాయలు తీసుకుంటారా
ఆమ్ ఆ పదివేలంటా
మరి ఏంతిత్తే ఉంతా అంటున్నవ్
రే అమ్మ అలాగే అంది ఎంతిత్తే అంత అంట ఆరు నెల్లు మేపితరంటా
అహా పెద్దగదేల్ వెన్ న్నాయ్ అయితే
ఆ
నాన్నగడ్డి కోసుకొత్తలోదేమో అందుకేమొ అనుకుంట
ఉప్పుడెం కోసుకొత్తలేదు ఇప్పుడు కోసుకొతలే
ఆ ఇంకేంటి మరి ఏం కూరొండిందేంటి అమ్మ
మాంసం కూర
ఆస్మా తినేసావ పందిలాగా
ఆ
హు
ఇయ్యాళ చరణ్ గాడు ప్రానికెళ్ళే ఏమో అలిసిపోయాడు అంట ప్రారిం కెల్లెదు హు ఎల్లి కోట ఆడుతున్నాడు అమ్మాయిలతో
నువ్వు కూడా జాయిన్ అవ్వకపోయావా అబ్బాయిల తోటి
అబ్బాయిలు ఎవరు లేరు జాయిన్ అవుతాని కి
ఓ
లేదంటే జాయిన్ అవుదానని
అలా సాగుతోంది నీకు లేదంటే జాయిన్ అయిదామనే
ఆ అందరు పెద్దోల్లు లేరు ఎళ్ళ లేరు
అదే ఆట
వత్తలేదు ఇంటికి
ఆహా ఈ రోజు ఆదివారం కదా అందుకొచ్చావా డాబా
ఆ టైమేం కాల పాపము ఒత్తాడు
డాబ అందుకు ఎక్కుతున్నావు అయితే
ఓ
ఉమ్ టీవీలో వతుందా వత్త లేదా మనకి
వత్తనా
వత్తుందా టీవీలు
వత్తున్న
టీవీలు రాకపోతే చెప్పు ఫోన్ నెంబర్ నీకు తెలుసు కదా చేద్దాం
అక్కర్లేదు వచ్చేతాయి టీవీలు మనవి
ఒకేళ రాకపోతే చెప్పు ఫోన్ నెంబర్ తెలుసు కదా
రా ఆహో రాకపో రాకపోతమేమంట దో వచ్చా
ఆహా రాకపోతేదేమి ఉండదు చేతయా ఆ అలై చేతున్నావ్ అలగా టీవీ లైయిన్నీ నీకు కనెక్ట్ చేసినట్టున్నావుగా చైతన్య
యస్ నాకు మూడ్ బాగోపోతే టీవీ ఆగిపోద్ది
సాగ సాగుతున్నాయి అలాగైతే నీకు హు ఇంగెంటి మరి చెదు
మన అక్కోలు హోట్లు ఎటుకున్నారంట
ఆహా ఎప్పుడో ఓపెనింగు
ఎల్లుండ పంతొమ్మిదిన నేను ఏళ్లకపోతే ఎలాగ
పోద్దా
ఆ నేనే బ్యానరు
నువు ఏళ్లి రిబన్ కట్ చేయపోత్ తే ఆగిపోతుదాంటావ్
ఆ
ఆ
నీ లేపోతే ఆగిపోంది ఇప్పుడు అక్కడ
ఆహా ఎపుడు ఎలపొంతున్నావ్ ఏంటి అయితే
పదిహేడున ఎగ్జామ్ రాసి మధ్యా నుంచి వెళ్ళిపోతాను
ఆ ఆ లైన్ చేసావ్ అయితే
ఆ ఓ ఆ క్యామ్ వారం రోలు
ఆ
క్యాంపు వారం రోజులు
వారోలు ఏసావా
ఉహు
హు
నచ్చితే వారం రోజులు ఉంటాను నచ్చపోతే వా ఓపెన్ చేసిన తెల్లరే వచ్చేస్తాను
నువు రెండు రోజులు కూడా ఉండవులేగా అక్కడ పరిగెంతుకుంటూ వచ్చేస్తావలే గాని
డెదుడ్లు వండు లేం
హు అవునా సరే సరే
జాతర చేతన్నారు మన ఊర్లో తెలు స
అవునా ఎప్పుడు
ఎరవై తొమ్మిది నా
ఆహా
వారం రోజులు
నీకు బాగుంది నీ పని బాగుంది జాతరలకి రెస్టారెంట్ ఓపెనింగ్లకి బా తిరుగుతున్నా హలో
హలో
ఆ